హలో ఆహ్ బ్రో మీరు ఆహ్ చెప్పండి బ్రో.
మీకు కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా బ్రో. తెలుసా మీకు కార్స్ గురించి మీకుమైనా.
అవును బ్రో కార్స్ అంటే నాకు చ కార్ అంటే చానా ఇష్టం నాకి ఆ నాకి దాంట్లో ఎక్స్పె స్ ఎక్స్పెక్ట్గా ఎక్స్పెషల్గా దాంట్లో ఆ ఆడి కార్ అంటే చానా ఇష్టం నాకి ఇంగ మీకే కార్ ఇష్టం బ్రో
మాక బ్రో ఇది బ్రో రీసెంట్గా లాంచ్ అయింది కదా మహేంద్ర తార్ అని
ఆ అది కూడా బాగుంటది
మ్మ్ అదే బ్రో అది చాలా ఇష్టం నాకు
ఆ ఇంకా ఏ ఏ కార్ అది కాకుండా ఇంకేమి ఇష్టం నీకు
మహేంద్ర తారు ఇంకా ఇంకంటే కార్స్ అంటే ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి
ఆ
ఇనోవా స్విఫ్ట్ ఇగుడు ఇష్టామే బ్రో
అవునులేండి
అవును బ్రో మీకు ఆడి కార్ అంటే ఎందుకు అంత ఇష్టం
ఆడి కార్ అంటే చానా ఇష్టం బ్రో ఎందుకంటే ఆ దాట్లో లెక్చర్ కొంచెం బా మంచి కూర్చోడానికి ని కానీ ఇట్ల ఎక్స్పీరియన్స్ గాని బాగుంటది తోడడానికి బోర్ అదేమి బోర్ కొట్టద అనమాట అలా
నాక అందుకే బ్రో మహేంద్ర తార్ కూడా ఫోర్ బై ఫోర్ సీటర్ కదా
ఆ అంటే మీకి అది ఫోర్ బై ఫోర్ సీటర్ కదా మీకు సరిపోతుందా
అవును బ్రో అంటే ఇంగ్ ము అవును అంతే మా ఫ్యామిలీ కూడా మేమ్ ఫోర్ మెంబెర్స్ ఉండేది నేను నా తమ్ముడు
ఆ అవునులెండీ
అదే అప్పుడు అది తారు పెట్రోల్ తో మనం డ్రైవ్ చేయొచ్చు అంట డీజిల్ త అయినా మనం డ్రై్ చేయొచ్చ అంట
ఆ అంటే ఒకటేసారి పోజెక్ లేదు ఉండదులేండి అంటే టైప్స్ ఉంటాయండి డిజిటల్ టైప్ ఉంటుంది అదే మోడల్ల్లో డీజిల్ టైప్ ఉంటుంది పెట్రోల్ టైప్ ఉంటుంది
మ్మ్ అదే బ్రో అదే అదే పెట్రోల్ అయినా డీజల్ అయినా ఉంటయి ఇప్పుడు డీజిల్ కాస్త తక్కువ పెట్రోల్ ఎక్కువ
ఆ
మ్మ్ అలా
ఇయ ఇంకా దాంట్లో ఏమి ఇష్టం్రో అంటే డీజిల్ కారా పెట్రోల్ కారా
డీజెల్ ఎ బ్రో
ఆహా ఏమట్ల బ్రో డిజల్ ప్రైజ్ తక్కువన
ఇంగ్ అంతే కదా బ్రో ఇంగా పోను పోను ఇంగా పెరిగిపోతయి ఇంగ్ ఎట్లా బ్రో అదే కాకుండా ఇంకా చూడ్డాానికి డిజైన్ బాగుంటది కలర్సు బ్లాక్ రెడ్
మ్మ్
పరవాంటై
అంటే మీరు ఆఫ్ రోడ్కి వాడతారా
లెద్ బ్రో
ఆ ఓన్లీ హై ఫ అట్లా రోడ్ మీద మా రోడ్ మిన్ద
ఆ
హ్మ్ నాకి ఆడిల్లో అయితే ఏ ఫోర్ ఇష్టం బ్రో
ఆ ఉంది బ్రో
ఏ ఫోర్ మోడల్ ఆడి ఏ ఫోర్ మోడల్ అని ఉంటాది లే అడిలో అడి ఎఫ్ ఫోర్ అని ఒక కార్ ఉంటంది బ్రో
మ్
ఆ చూడ్డానికి కాని, ఆ ఇట్లా తోలడానికి కాని మంచిగా ప్రీమియం గా ఉంటద అనమాట నువ్వుం ఒకసారి దాన్ని డ్రైవ్ చేస్ తె ఇంకా ఇంకా అదే కావాల అదే మా దాంట్లోనే పోవాలంటావు, అది అంత అంత బాగుంటది అది
అవునా బ్రో
ఫైవ్ ఎస్ ఫైవ్ అని ఇంకోటి ఉంటుంది బ్రో ఆ చొ అది కొత్త మోడల్ అది ఇంకా అది దీనికంటే ఇంకా మంచి ప్రీమియం ఉంటుంది ప్రీమియం లుక్ ఆ లోపలంత లగ్జరీగా ఉంటుంద అనమాట సీటింగ్ ని నే అలంత
అవును బ్రో మీరేం అంటే మీరు ఎప్పుడన్నా కార్ తీసుకొని అట్లా, బయటికి వెళ్ళడం అట్లా ఏమన్నా జరిగిందా.
ఆ జరిగింది బ్రో నేను మా ఫ్యామిలీ మెంబెర్స్, అంతా తిరుపతికి వెళ్ళాం బ్రో, తిరుపతికి వెళ్ళాము, ఇంకా పాండిచ్చేరికి వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం. ఆ ఇలా ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయితే ఇలా ఢిల్లీ ఢిల్లీకి పోయినాం బ్రో ఆ ఇట్లా గేట్ వే పిండియా చు చూడ్డానికి
ఆహ మేలే కదా బ్రో చాలా తిరిగేసినారా కార్లో
ఆ అవును బ్రో ఇంకా కారు కొనినేది దానికోసం బ్రో, ఇట్లా లాంగ్ డిస్టెన్స్ పోవడం కోసము.
అవ్వా
ఇంకా మీకు ఇంగా తారేనా బ్రో ఇంక వేరేది ఏమి ఇష్టం ఉండదా.
అంటే అప్పుడు ముందు ఉండే బ్రో, ఇప్పుడైతే తారే బ్రో, ఇంకా అదే బాగా అనిపించింది నాకైతే.
ఆ అ
కూడా ఒకసారి తీసుకోండి కారు తీసుకొని అక్కడ మేము కేరళ కేరళ టట్రిప్ కేళ్ళాము
ఆ
ఉ చాలా మంచిగా అనిపించింది ఎ బ్ర అందులో మీరు మీరు కూడా ఎప్పుడన్న ట్రై చేయండి తారు తీసుకుని అట్లా ఒక జర్నీ ట్రిప్ ప్లాన్ చేసుకు
ఆ తప్పకుండా ఆ డెఫిననేటెగా గతం అట్లా తార్లు తార్లు కూడా అంటే మా ఫ్రెండ్స్ అదే వాడుతున్నారులే
ఆ
ఆ మాకు బంధువులు కూడా వా ఓకొనుకున్నార అనమాట సారు
ఆవురు అదే ఫోర్ మెంబర్స్ అయితే చానా కంఫర్ట్ ఉంటుంది బ్రో అది ఫోర్ బై ఫోర్ సీటర్ కాబట్టి
అదే డ్రైవర్ కూడా మనోలే అయి ఉండాలే
మన వాళ్లే అదే బ్రో మన వాళ్లే కదా
హ
నాకు నాకు వచ్చి భ్రవంగం మా పెద్దమ్మ కొడుకున్నాడు వాడు ఇద్దరం కలిసి ఇం అట్లే తోలుకుండా వెళ్ళినం
ఆ ్రైనింగ్ గసార్ అలది మీరు అంటే మీరే ట్ర్రావెల్ చేసుకొని వెళ్ళంటార ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ త పోయినప్పుడు
మా ఫ్యామిలీ మెంబెర్స్ తోనే ఇప్పుడు వెళ్ళింది అదే మేమే అంటే ఫ్యామిలీ మెంబెర్స్ అంటే పెద్దవాళ్ళ ఏం లేదు మేమే పిల్లవాళ్ళ మాత్రం వెళ్ళినాం
అవున్నాడి రోవి ఎం ఏ కార్ ఏ కార్ మోడల్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం గ్రో ఏ కంపెనీ మోడల్ కార్స్ అంటే
దదేవరు ఇప్పుడైతే అదే మహేంద్ర తారు
ఇ యాంటి ట్రై చెయచ్చు కదా బాగుంటి
అ బ్రో
ఆడి ఆడి కార్
ఆడి చూస్తావుర ఈసారి ఖచ్చితంగా అదే తీసుకుంటాం
ఆ ఆ ఉవును బాగుంటది బ్రోజ తర వాంటలు గ
ఆ లగ్జరీ కార్ అంటగా అది
ఆ అవునుడు
ట్రై చేస్తాం రోసార్ ఆడి ఆడిలోనే
ఆ ఇంత కార్ లో సేఫ్టీస్ ఏమ ఏం ఫీచర్స్ ఉంటాయి బ్రో ఇంకా
తార్లోనా బ్రో
ఆ
చాలా అందుకు చెత
బిల్ క్వాలిటీ ఎంత బాగుంటందా బ్రో అది
అంతవాన్ తా బ్రో అది టెన్ ల్యాక్ బిలో పడతది మీకు కారు కొనాలంటే
ఆ
ఆ
మరి జిఎస్టి అంతదా అది కాకుండానా
ఆ బ్రో
జిఎస్టి కాకుండా జిఎస్టి కాకుండా టెన్ టెన్ లోబల్ ప అదే టెన్ ల్యాక్స్ లోపలా
మీకు ఇంగా కలర్లు మంచి మంచి కలర్స్ ఇంకా రెడ్ గానీ బ్లాక్ గానీ లుక్ బాగుంటాయి
హ
మంచి స్టైలిష్ డిజైన్ లో ఉంటది కారు
ఆ సేఫ్టీ పిచోచ్చ అంత సేఫ రేడింగ్ ఎందుదు ఎ ఎందు ఉంటుంది బ్రో దానికి
సేఫ్టీ ఏమో బ్రో అది నాక అంత ఐడియా లేదు
ఆ మనం చూసుకోవాలి కదా బ్రో సేఫ్టీ ప్రకారంగా కూడా మీరు మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంటటే కదా బ్రో
అవును నాకు తెలిసి అంటే వేరే వాళ్ళు చెప్పారు సేఫ్ టి ఉంటుందని ఆ పోస్ట్ స్టార్ రేటింగ్ ఉందంట బ్రో
ఫోర్ స్టార్ రెటింగ్ అంటే బాగా మంచిగున్నందుకు ఒక పైకి పోరంటే చాలా మంచి మంచిగానే ఉన్నాడు
అదే బ్రో ఇంక అంతకంటేనా బ్రో అది ఇంకా లుక్ చాలా బాగుంటది
అవును లెండి
ప్యాసెంజర్స్ అందరికి సీట్ సీట్ బెల్ట్ కూడా ఉంటది
ఆ సిడ్ అవును ఓకే అంటే బ్యాగ్స్ సైడ్ అంటే బ్యాక్ సైట్ సీట్ లో కూడా ఉ
ఆ వాళ్ళకు కూడా ఉంట టది బ్రో
ఓకే
ఇదేంటంటారు
ఇకా ఏదనుకుంటారు బ్రో మీత మీ వగలా కార్ కొంటే
కారు కొంటే అంటే ఇంకా చిన్న చిన్న వాటికి బైక్సే వాడతాము ఇదే ఇంకా లాంగ్ జర్నీ ఏమన్నా ట్రిప్స్ అలా ఉంటే కారు వాడతాము బ్రో
హు హ్మ్
అందుకే కొనాలన్నీ ఉన్నాం ఇంట్లో
అవూను బ్రో ఒక ఆడి కార్ ఉంది బ్రో
అవునా బ్రో అదే గురు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇంకా ఆడిలో సేఫటీ ఎంత బ్రో రైటింగ
ఆ ఆడకి సేఫ్టీ సేఫ్టీ వచ్చి ఆ అది కొంచమే డౌట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ మధ్యాహ్న ఉండాల బ్రో దానికి
అవునా బ్రో
ఆ అ అంటే అదేమి ఎక్కడ ఉన్నాయ బ్రో అది చూస్తానున్నాడు ఓ
అదే బ్రో ఇంకా వన్ ఆర్ టూ ఇ ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ చూసి ఏదో ఒకటి అప్పటికి ఇంక కొత్త కారు లాంచ్ అవ్వడమే ఏదో ఒకటి జార్గుతాధి కదా
ఆ అవును బ్రో
ఉమ్ లేదంటే ఇంకా తార్లోనే ఏదో ఒక అప్డేటెడ్ వర్షన్ రావచ్చు కదా
మాకు ఆడలో ఆడ ఎస్ ఫైవ్ అని మా కారు బ్రో మేము కొనుకునే కారు అది ఫైస్ స్టార్ రేటింగ్ బ్ర ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్
అ అదే బ్రో అ చూసి ఇంకోటి
దాంట్లో ఇయర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి్ బ్రో అంటే బ్యాక్ సైడ్ ఉంటాయి ఆ ఫ్రంట్ సీట్స్ ఫ్రంట్ సీట్స్ కి బ్యాక్ సీట్స్ కి రె ఉంటాయి బ్రో ఎర్ బ్యాగ్స్ మనం ఎక్కడన్నా యాక్సిడెంట్ పొరపాడిన అట్ యాక్సిడెంట్ అయినా కూడా ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మన మన సేఫ్టీ మనకు ఉంటుంది బ్రో
ఓకే అదే బ్రో ఇంకా టూ ఇయర్స్ లో కొందాం అనుకుంటా నా మేము అదే చూసి అప్పటికి కొంటాం బ్రో
వచ్చే ఇంకా ఆ మెటల్ త ఉంటారు బ్రో బాగా మంచిగా
అంటే ఎంత పడొచ్చు బ్రో కారు
ఆ పడతంది బ్రో అరౌండ్ మేము కొన్నప్పుడైతే ఆ ఎంత ఉ ఏమి ఉంటదు బ్రో ఒక నిమిషం బ్రో ఆ సెవెంట త్రీ లక్స్ పడ్తాది సెవెంట త్రీ మాకైతే మొత్తం ఆ అది జిఎస్టి అంతా కలిపి ఆ సెవెంటీ ఎయిట్ పడింది బ్రో
అబూ
లాక్స్ పడింది
ఓకే బ్రో అంటే వర్తేనా కాస్ట్ కి
ఆ ఆ కార్స్ కి అంత వస్తా బ్రో ఆ ప్రైస్ి ఎందుకంటే ఫైవ్ స్టార్ రేటింగ్ అన్ని కార్స్ కి ఉండవు బ్రో
ఆ అవునులేవు్ర ఏదైనా కానీ మనకి సేఫ్టీనే లే కావాల్సింది
ఆ అందుకు సేఫ్ మెయిన్ సేఫ్టీ కోసం కొనేప్పుడు అదిను ఇంకా మంచిగా లగ్జరీగా ఉంటుంది అనమాట వాళ్ళ
ఆ సరే సరే బ్రో సరే బాయ్ బ్రో
ఆ బాయ్